హలో హలో హలో హలో వినపడుతుంద హలో హలో
వో
హలో
ఇనపడతలేదా ఇనపడుతాంది నాకు ఆ
ఇప్పుడు ఇనపడుతుంది. ఏం చేత్తాండ్రు తిన్నరా హలో హలో హలో హలో నీకు రాలే టాస్క్ హలో అప్పుడప్పుడు వాయిస్ వస్తుంది కోద్దిగ బయటికెళ్ళు సిగ్నల్ వస్తలేనట్టున్నది. బైట్ ఆ ఇప్పుడినాత్తాంది. బయటికి వెళ్ళు సిగ్నల్ వస్తది.
బయ బయటింకిచ్చిన వాళ్ళు అప్పుడే ఏం చేత్తాన్నావ్